హలో వినిపిస్తుంద అండి
వినిపిస్తుంది
చెప్పు ఏం చేస్తున్నావ్
ఎం లేదు మిరే చెప్పండి ఎం లేదు ఊరికే కూర్చున్న
నేనైతే చాలా పని చేసి చాలా టైడ్ గా ఉన్నాను
అవునా
ఉ ఎందుకంటే ఒక పర్సన్ని ని ఒక మీట్ ఐనం ఈరోజు సో కొంచెం హ్యాపీగా ఉంది అలాగే కొన్ని ప్లేసెస్ కు వెళ్లాం.
ఉమ్.
బెంగళూరు లోన ప్లేసెస్ ఐ థింగ్ సో. తీసుకున్నా ఏంటో అలా వెళ్ళిపోయింది డే అంతా.
ఉమ్.
టూమారో నుంచి కంప్లీట్ గా పనికి వెళ్ళాలి.
అవునా పర్లేదు.
కాదు అంటే ప్చ్ ఆహ్ వీక్ ఒక్కసారి అయినా వాళ్ళకి మీట్ అవ్వ. మల్లి అంతే ఏం కాదప్ప.
అదే అండి అంతే వర్క్ ప్రెజర్ లో రిలీఫ్ అంతే వాళ్లేండి సో. వర్క్ ప్రెజర్ లో. ఆ వీకంతా వికప్ ఒక రోజైన వీకప్ చేసి. వెళ్ళాలండి.
ఆహ్. ఇంకా ట్రిప్ వెళ్తారేమో ట్రిప్ వెళ్తా.
ఆహ్ అవునండి. ఒకసారి ఒక టూ డేస్ అట్లా లీవ్ చేసి ట్రిప్ అన్న వెళ్ళి రావాలండి. ఎక్కడికైనా. ఉమ్ అంటే శాలరీ ఇప్పుడు అలానే వెయిట్ చేస్తూ తున్న వన్ మంత్ అయిపోయినట్లే సాలరీ అస్తే ఏదో ఒక ప్లాన్ చేయ. సో ఏదైనా కొంచెం ఇక్కడే. ఉమ్ వెళ్ళి ఒక టూ డేస్ లో వచ్చేలాగా. ప్లాన్ చేయాలండి.
మీకు ఇప్పుడు ప్రెజెంట్ లో ఏదైనా ఒక ఫుడ్. కొత్తగా ట్రై చేయాలంటే ఏం ఫుడ్ ఉంది. ఏదైనా ఏదైనా కావచ్చు ఏ ఎ కేటగిరీలో ఐనా రావచ్చు కానీ ఇదొక్కసారి చేయ ఫుడ్ చేయ ట్రై చెయ్యాలని ఏ ఫుడ్ ఉంది.
కొత్తగా ట్రై చేయాలని ఉందా. అంటే నేను మటన్ బిర్యానీ ఎప్పుడు తినలేదండి.
ఆహా ఆహా ఆహ్.
మంచిగా ఉంది అం. బాగా ఏం లేదు కాని చేయాలని ఉంది. చేయాలండి ఆహ్ మా అలాగే ఎక్కువ ఉన్నాయండి ఐటమ్స్.
ఉమ్ చెప్పండి.
అంటే.
ఐక్యు.
దోశలు అంటే విచ్ వేరే స్టేట్ దోశలు అని ఉంటాయి కదా. కాండి ఫేమస్ దోసలు అలాంటివైనా. మా మళ్ళీ. అక్కడ నార్త్ ఇండియన్ స్టైల్ లో. తినాలని ఉందండి.
ఉమ్.
అవును. అలాంటివి అంటే మేము టేస్ట్ చేయకున్న వాటినంటే. టేస్ సెలూన్ ఉందంటే తిని తిని బోర్ కొట్టేసిందండి. మా సైడ్ టేస్ట్ అంత సౌత్ ఇండియన్ ఫుడ్ అంత అత చిన్నబట్ట ఒకసారి నార్త్ ఇండియన్
ఇండియన్ కి ఒకటు అప్పుడప్పుడు తింటేనే ఆ మంచిగ ఉంటది అది
అంటే ఎప్పుడు అంటే మాకు అలవా హ్యాబిట్ లేదు కదండి సో మాకి ప్రాబ్లమ్స్ వస్తాయి సో అంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా రావచ్చు సో ఏదైనా వన్ వీక్ ఒకసారి అట్లా ఆ కాదు వన్ మంత్ ఒకసారి అట్లా ఏదో ఒకసారి ట్రై చేస్త స్తే ఒకసారి టేస్ట్ చేస్తే తెలుస్తుందని
ఏమంటే నార్త్ ఫుడ్ ఏం ట్రై చెయొచ్చు అంటే అంటే అలై నాన్ ట్రై రోటీ దాల్ ట్రై ట్రై చేయొచ్చు దాల్ కిచడి అనివాలు తడికిచడి చేస్తారు దాల్లో అది ట్రై చేయొచ్చు ఇంకా నార్త్ ఫుడ్ అంటే కచోరీ ఉంది నార్త్ ఫుడ్ వడాపా అంటే కచోరి అంత నార్త్ ఫుడ్స్ సమోసా కూడా నార్త్ ఫుడ్డే అంటే అది అక్క అద నార్త్ ఫుడ్ అంటే అది అక్కడ పోయి తింటేనే రియల్ టేస్ట్ కదా ఇక్కడికన్నా కానీ బెంగళూరులో ఏంటంటే అన్ని మల్ ఏ స్టేట్ ఏ కల్చర్ ఫుడ్ కావాలన్నా స్పైస్పేట్రా ఆ స్పెసిఫీక్ ఆ ఇది ఉంటది అందుకే
నాయిన్ అవర్స లో
అ స్పెసిఫిక్ ఉంటది అందుకే అలాగే చేసుకోవాలి మళ్ళీ అలాగే బెంగళూరులో ఏం చేయాలంటే
ఇస్తారా ఆ ఇస్తారు అంటే లేదు బా ఇది ఫుల్ టెన్ డేస్ తీసుకొని టెన్ డేస్ లేదు బా
మళ్ళీ కొవ్వా ఎలా చేయాలంటే ఊరు
చూ చేస్తాం బా ఇది ఇది అయిపోతున్నట్లే ఆ పేటిఎం అనా చేస్
మిల్కంత హీట్ చేసి ఆ మిల్క్ అంతా హీట్ చేసి అలాగే ఆ లాస్ట్ వరకు చీ మిల్క్ మళ్ళీ ఇంకా దానికి అలాగే షుగర్ యాడ్ చేసి పేస్ట్ లాగయి తది అప్పుడు కోవా అని ఒక స్వీట్ అయితది
అంటే ఎక్కువగా ఇది జెప్టోలో అంటే ఆర్డర్స్ వస్తాయి కదా
మళ్ళీ ఇంకా గులాబ్జామున్ కూడా కోవాలని
కాదండి చెప్పేదాక ఈనండి ఇప్పుడు ఏదైనా ఈ జెప్టోలో ఏమైన ఆర్డర్ చేసుకుంటే అది బాగుంటుంది లైక్ ఆన్లైన్ ఫుడ్ ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్న ఫుడ్
ఆ బాగుంటది
అవ్న ఎందుకంటే దాంట్లో నే చేస్తున్నారు కాబట్టి ఏందైనా తినొచ్చే ఏ బాగుంటుందేమో అని అడుగుతున్న
ఉ బాగుంటది కానీ ఒక్కొక్కసారి కొ మ్యాగీ నేను చాలా ఇలా జప్టోలో అంటే మ్యాగీ చేసా చీజ్ మ్యాగీ అనని అంత వస్తుంది అదే చేసా కానీ అదేమై అంటే కొంచెం సరే ఒక బాయిల్ కరెక్ట్గా అవ్వదు కొది
ఆ ఉన్నయ్
మ్యాగీ మ్యాగీనే ఫిల్ అయితుంటది ఒక్క నీట్గా ఆ సాఫ్ట్ సాఫ్ట్ ఫీల్ అవ్వాలి మ్యాగీ
ఉహు
ఊ
ఓకే అండి ఈసారి ట్రై చేస్తానండి అది అలాగే నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా మీరు చెప్పినట్లు ట్రై చేయ
ఊ
అంటే నాకు ఎక్కువగా ఇక్కడ నాన్ వెజ్ కు వెజ్ మధ్యలో వస్
అహ అహ
అంటే ఎక్కువ ఇష్టం అంటే ఆ స్వీట్స్ అండి నాకు
ఆ స్వీట్స్ అంటే ఏ స్వీట్స్
లైక్ ఏదైన ఉంటాయి గా అండి ఫేమస్ స్వీట్సు
ఆ
అవన్నీ ఇష్టమండి ఎందుకంటే మా ఊర్లో ఆ హాట్ తిని తిని
ఆ
ఉ చాలా అయినండి సో ఏదైనా స్వీట్ అంటే కొంచెం ఇష్టం వచ్చింది ఇప్పుడు
ఆ
ఉ అంటే టిఫన్ టైప్ స్వీట్స్ కాదు ఏదైనా స్వీట్స్ అంటే ఎక్కువగా తినకూడదు తెలుసు కాబట్టి కొంచెం కొంచం అయిన తినాలి
ఆ అహ అలాగే అయితది అది గ కంటిన్యూస్ మసాలా పొడి ఏమన ట్రై చేసింటే ఆ స్వీడ్ లేకపోతే అలా ట్రై చేయాలనిపిస్తది అది కామన్
అవునండి
టే సాటిస్ఫై అయితది ఎప్పుడు
ఏంటండి
కేక్
అంటే కేక్ లేదండి నాకు కేక్ ఇష్టం ఉండదు
అంటే తినే తినే చోటు తినాలి తర్వాత తినే కేక్ తినాలి ఇప్పుడు ఐస్ కేక్ అంతాఐ ఔట్ సైడ్ ఇప్పుడు ఇప్పుడు ఐబ్యాక్లా అక్కడ అంతా తింటే చాలా సాటిస్ఫై అయితది
అవునండి అంతేనా అండి
హ
మ్
మ్ అదే ఫస్ట్ చూడండి
మీరు డిపార్ట్మెంట్ లోనే కదా పని చేసేది అంటే మీరు ఎక్కువగా స్వీట్స్ అవే చేస్తా అంటడు కదా ఎప్పుడైనా ఒకసారి య ఓన్ గా ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చుగా రఫిట్
మ్ షేర్ ఇస్తాం ఆ
అంటే మీకు స్పెషల్ గా వచ్చిన స్వీట్ ఏంటండి
స్పెషల్ అంటే వస్తది ఆ చ అలానే గులాబ్ జామున్ అంటే గులాబ్ జాముూన్ ఒక డిఫరెంట్ గా చర చది వస్తుంది ఐస్ క్రీమ్ కూడా మషిన్ ప్రాపర్ గా ఉంటే అది కూడా చేయొచ్చు తర్వాత ఇంకా చాలా స్వీట్స్ రసగుల్లా చేయొచ్చు రసమలై చేయొచ్చు
హ
సందేశాన్ని ఒక్కసిపట్ ఉంది అది కూడా చేయొచ్చు చంపకలి చేయొచ్చు పేడ పేడ చేయచ్చు దాంట్లో దారివాత పేడ వస్తది ఉ
అంటే ఒక పర్సన్ నుంచి అది ఎక్కువగా ఇష్టం వచ్చింది
మ్
అ వస్తాను అలాగే ఎక్కడో ట్రిప్ లో అలాగే చెప్పారు అక్కడ ఇది ఫేమస్ అని ఒకసారి ట్రై చేసానండి
మ్మ్ అవునా మ్మ్
అంటే ఫేవరేట్ లిస్ట్ లో ఆడ్ అయిపోయిందండి
మ్మ్ ఉమ్మ్ ధార్డ్ ఇక్కడ అదే అది చాలా ఇయర్స్ నుంచి చాలా ఫేమస్ అది
అవునండి
మ్మ్
దాన్నే ట్రై చేపిచ్చా మేడమ్
ఉమ్మ్
ఎక్కుగా ఆ అదే ఎక్కువగా తినేస్తానండి తినే తినేస్ సంగీత ఫుల్లుగా
హ సరే సరే
సరే అండి
ఉ ఉ హ
పడుకుండే
మో సార్